హలో వస్తుందా అవాజ
ఆ కొంచం బ్రేక్ అవుతుంది వాయిస్
ఓకే కొంచెం హెల్త్ బాేదు అందువల్ల కావచ్చు ఓకే ఓకే అక్చువలీ ఈ కోల్డ్ అండ్ కఫ
మెడిసిన్స్ వేసుకోవచ్చు కదా
అవి మెడిసిన్స్ వేసుకున్నా ఆల్రెడీ ఫీవర్ ది అండ్ కఫ్ అండ్ కొళ్ది
ఎన్ని డేస్ నుండి వస్తుంది
కే రెడిస్
త్రీ డేస్ అంటే
అ
యా యాంటీబయోటిక్ వేసుకో దాంతో ఇప్పుడు కోల్డ్ది టాబ్లెట్ ఫీవర్ టాబ్లెట్ తో పాటు అండి బట్ టకుడేసుకో జల్దీ తకుతుది
ఓకే
మేబ యూ నో దస్
స్
రయిట్
ఓకే
ఓకే
అండ్ ఎ చేస్తున్నారు
ఏం లేదు
హలో
ఏం లేదు మీ ఫేవరెట్ స్పోర్ట్స్ గాని గేమ్స్ గానీ ఏంటినే
నాకు నచ్చిన అంటే క్యారంమ్
కారంం యాక్చువల్ నాకు క్యారమ్స్ రాదు
అవునా
ఫోన్ లో ఆడత స లూడో నే ఆడితే నేనే లాస్ట్
య్యో అవునా క్యారా లూడో ఇస్ ఎంత కాదు కానీ నార్మల్గా నచ్చుతాయి
మొబైల్లో కాదు బయటా ఫిజికల్ గా మనం ఆడే గేమ్స్ ఏమి ఇష్టం
బయట అంటే అది ఏమంటాడు రసి
షటిల
హ్మ్ హు షటల్ కాదు రసి ఏమంటారు మ్మ్ మ్మ్ కాదు పు తాడుతో ఆడుకుంటారు కదాంటారు తె బ
తగ్గా ఫార
హ్మ్ హు
తాడ్ స్కిప్పింగ్ ఆ
ఆ రైట్ స్కీప్పింగ్
ఆ ఎన్నివ ఉలతా క్యా కసే పత చతత ము తెలుగులో తెలుగు తెలుగు
ఆ స్కిపింగ్ ఇస్ అల్సొ
స్కిప్పింగ్ ఏనా ఫేవరెట్
స్కిప్పింగ్ అండ్ వాలీబాల్
ఓ వావ్ వాలీబాల్ కూడానా
మ్మ్ అంటే చూడడం ఇష్టం
చూడడం ఆయ శ నేను ఇంకా వాలీబాల్ ఆడుతుద ఏమో సి మోమో సి
అబ అంత సీన్ లేదు మనకు ఇక్కడ అంత ప్లేస్ కూడా లేదు అ అంత ఫ్రెండ్స్ కూడా దగ్గరలో లేరు కాబట్టి చూడటం
మనకి ఫ్రెండ్ సర్కి సర్కిలో ఫ్రెండ్స్ సర్కిల్ ఆడేవాళ్ళు లేరు ఫస్ట్ అందుకే మనకు కూడా రాను ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే లెజ్ ప్లే లెజ్ ప్లే అనుకుంటా నేర్చుకుని మరి ఆడుతాం
నీకు ఏమంటే చాలా ఇష్టం ఏ గేమ్
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం
అవునా ఇండియా
యా ఇన్నియా ఆబ్వియస్లీ ఇన్ని ఆడుతున్నప్పుడు ఇన్ని కే సపోట్ కదా
అవును చూసారా ఎప్పుడైనా టీవీ లో మ్యాచస్ లైవ్ మ్యాచ్
యా చూస్తా లైవ్ లైవ్ చూస్తా కాపోతే అన్ని లైవ్ చూసి చూసి చూసి ఫైనల్ మ్యాచ్ స్కోర్ చూసుకుంట కూర్చున్నా
అవునా
దట్స్ అ బ్యాడ్ డే
రయి ట్ అంటే క క్రికెట్ అండ్ కబడ్డీ న్స్ నార్మల్
ఓకే
ఉ
యాక్టువల్లీ నాకు కబడ్డీ రాదు ఎందుకంట నేను ఆడలేదు ఎప్పుడు ఓకే నేనే ఏమనుకుంటా అంటే నేను నేనేమ అనుకుంటడా అంటే ఇప్పుడు నేను వెళ్తాం కూతకి వెళ్ళి అక్కడ దొరికిపోతే నైద్యత మొత్తం అవుతుది అందుకే కబడ్డీ జోలికే వెళ్ళను
అవునా క్రికెట్ లో కూడా బా పుస్తల చాన్సెస్ ఉంటాయి కదా
ఉంటది కాగాని క్రికెట్ ఎక్కువ ఆడనియరు కదా ఇప్పుడు ఒకసారి అడు కోనిమ్ మరి అడుకోడవ ఇింగా బెగింగే అర ప్లీజ రా కే ఒే ఊ ప్లీజ రా ప్లీజ రాను అడుతురా ఇకా అమ్మళ ఎవరు ఆడరు ఇం తమ్ళ్లనే ప్రదర్శన అడుకోడం ఇంగా వాళ్ళ ఉంటరు ఏ ఎ పో కానీ క రాజ నకుంత పోల కానీ
క్రికెట్ అంటే క్రికెట్ అంటే ఎక్కువ బాయ్స్ే ఇంట్రెస్టెడ్ ఉంటారు గర్స్ చాల తప్ప కు
అవును చాలా తక్కువ గర్ల్స్
ం కార్ రైడింగ్ ఏమైనా ఇష్టామా రైడ్ చేయడం
యా రైడింగ్ రైడింగ్ ఇన్ కారు వా ఇట్స్ ఆప్స్లూటియ డెడ్ కాంబినేషన్ మి
బైక్ బులేట్
బైక్ వైకి నాగ్బయం బైక్ రైడింగ్ ఇష్టమేగాని భయం
అవునా ఏది ఇష్టం బిఎ బిఎండబ్ల్యూ ఏ సిస్టమ్
యాక్చువల్లీ నాకు బిఎండబ్ల్యూ ఇష్టం గాని ఈ మధ మెస్ీస్ మీకు ఇంటరెస్ట్ న్నంది
అవునా
యా అస్ సలు ఆ కార్స్ త స్లైడ్స్ బ ఇవ మన్న ఉంటదా ఆ ఫీలింగ్ కానీ మనకంత లేదు మనకంత బడ్జెట్ ట్దు కొని అంత బజట్లేదు మసిలీస్
వ్యాచర్ టై ఇన్ ఫ్యూచర్
లేదు లేదు ఫ్యూచర్ లో కూడా అవ్వదు మ బి న కో చు
ఆ మేబి ఐథిక్ నాట్ ఎ బింగ్ టాస్క్ నాట్ బ టస్ ఓన్లీ ఫైవ్ టెన్ ల్యాక్స్ ఓకే
ఎంటిది ఆ కార్ కార్ తీసుకోవడం మన మనం తీసుకోవడం లో బడ్జెట్ మన ఇంకా బియ్యం డబ్ల్యూ మర్సిడీస్ చవి తీసుకుంటే ఇంకేం లేదు జీవితం మొత్తం మా పైసలతోర పతికే చ అది కొన పైసలుతో
బట్ నార్మల్ కార్ అంటే మేబి ట్రై చేయచ్చు
ఆ దిగడ మళ్ళీ దాంట్లో నాకు మహీంద్ర కంపెనీది
అవునా అవునా
ఎందుకు ఇష్టం నల్సా అస ఎలా సింబలే సింబలే అట్రాక్ట్ ఎస్ అది సింబల్ ఉంటది కదా అండ్ నాకు బ్లాక్ కలర్ అంటే ఇస్తాం కలర్ బ్లక్
అవునా బ్లాక్ డ్ రెడ్ కంబినషన్ కా బెటర్
ఏమో బట్ నా ఫేవరెట్ కలర్ ఒకవేళ ఫ్యూచర్ లో కార్ తీసుకుంటే కను బ్లాకే
వా న
పజివ సూర కలరన్ కారు
ఆ స బ్లక్ బ్లక్
బట్ మా దాంట్లో ఏంటంటే బ్లాక్ బ్లాక్ బట్టల్ దీసుకోవద్దు
ఏ సేమ్ మేముకా బ్లాక్ చేడం కుదర్దస్సలు ఇంట్లో తందని అయిపోతుది
కా
బ్లాక్ బర్కా ఇజ నార్మల్ వెట్ డ్రెసస్ దుపా ఇ ఆ ఆర్ నట్ అలా
బట్ బామ్మి ముస్లిమ్స్ అమ్మాయిలు గురక వేసుకున్నప్పుడు ఐస్ ఉంటది అబ్బాయిలు ఏమో ని నీన్ ఐ ఫలోంగ్ ఫర్దర్ట్ పయాలి
ఉ
అప్పుడు ఐస్ ఒక్కటి గనిపిస్తే అట్రాక్టివ్ ఉంటుంది ఎది కదా
అవును అది కలర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు కదా కొంత ఫుల్ ఆఫ్ మేకప్ ఫల్మకాక చే శిరడియి అట్లా వెళ్తారు కదా
బస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీదా లో అయితే ఉంటారు కొంతమంది బ్లాక్ కూడా ఉంటారు
అంటే నార్మల్ అలా కూడా ఉ అలా కూడా ఉంటారు ఇలా కూడా ఉంటారు కానీ కొందరు మేకప్ అదంతా చేయడం వల్ల కొంచెం గ్లో కనిపిస్తుంది
ఓకే
ఆ అలా అని ఉంటారని కూడా లేదు ఉంటారు అలాంటివన్నీ కూడా కాని కానీ వియరింగ్ అంటే బ్లాక్ దస్ ఆల్సో
ఓకే
ఉ బ్లక్ ఇజ అటక్ టివ్
ఈ ఆనిజంగ్ ఆఫ్ బ్లాక్స్ ఎల్ ఎట్టక్ట్
అ అదే చాలా బాగా నచ్చుతుంది
మీ ఫేవరెట్ టీమ్ ఏంటి ఈ టీ ట్వంటీ మ్యాచెస్ లో
క్చులీ నేను క్రికెట్ చోడా
గుడ్ కేయర్ స్టడీ మీద ఫోకస్ చేసినావ్ అయితే అ
ఏ లేదు నా ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ రియలీ ఇహ్
ఆ
నాకు ఉహుమ్ నాకు క్రికెట్ అంటే అస్సలు నచ్చదు ఏముంటేది దానిలో అసలు అర్ధమే కాదు ఒకయనా క్రికెట్ కి బాల్ కొడతాడు ఇంకోనే అంటే ఈ క్రికెట్ లో ఏంటది ఒక ఆయనే బాల్ కొడతాడు ఆయనే ఆ బాల్ కు పట్టుకోవడానికి ఒకరు పరిగెత్ తాడు అదే ఉంటాది కదా హ ఏమ్ ఉంటాది దానిలా అస్సలుకు అర్థం కాదు అది
ఎందుకు అర్ధం కాదు బ్రెయిన్ పెట్టి మనసు పెట్టి ఫస్ట్ మనస్సు పెట్టాలి అ తర్వాత బ్రెయిన్ పెట్టాలి
అవునా కంటది ఏంటి అసలు యాక్చువల్ అది ఉంటది కదా ఒకయనా కొడతాడు దానికి ఒకయనా పట్టుకుంటాడు మళ్ళా రిటైర్ వయస్తున్నాడు
ఎక్స్ప్లెయిన్ ఇట్ లెటర్ ఓకే
ఓకే
ఓకే దేన్ బాయ్
ఓకే బాయ్